హలో
హాయ్ అండి
హాయ్ అండి
ఏం చేస్తున్నారు
ఏం లేదు కూర్చున్నా మీరేం చేస్తున్నారు
ఏం లేదు నేను కూడా కూర్చున్నాను
అవునా
తిన్నారా
ఆ తిన్నాం ఆహా ఫాస్టింగ్ ఫాస్టింగ్ ఉన్నాం ఉమ్ మీరున్నారా ఆ అవును ఇప్పటిదాకా అయి దాన్ని
నేను లేనండి కాస్ట్
లేరా అవునా
మ్మ్ ఇంకా మరి పొద్దున్న ఏం
మ్మ్ మ్మ్ చికన్ తిన్న
చికెన్ తీన్
ఆ మీరేం తిన్నారు
నేను పప్పు ఆలుగడ్డ ఫ్రై
అవునా ఎక్కడున్నాడో ఇంట్లోనేనా
ఆ ఇంట్లోనే ఉన్నాను ఇంకా మీది పండుగది షాపింగ్ అయిపోయిందా అండి
ఆ కాలే ఇంకా
అవునా
ఉమ్
ఎందుకండి ఇంకా చెయ్యలేదు
ఆ ఉంది ఆల్రెడీ తీసుకున్నాం మేము కాటన్ డ్రెస్సెస్ పాకిస్తానీ డ్రెస్సెస్ టైప్ మీరు తీసుకున్నడా షాపింగ్
ఇంకా మాది కాలేదు షాపింగ్
ఉమ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తాడు మరి అయిపోయింది కదా టైం కూడా
నాకు మా అత్తమ్మ వాళ్ళు తీసుకొస్తున్నారు.
అవునా ఏ పండగ అనుకో ఇగా
ఆ చాబీ నహి ఇంకా అండి మరి పని అయిపోయిందా అ ఇంకా చికెన్ రెసిపీ చెప్తారా అండి ఎలా చేస్తారు
చికెన్ రెసిపి ఆ
ఆ
కుర్మ లెక్క చేస్తున్నాం మేము
అవునా అది రెసిపీ చెప్పండి కొంచెం
కొంచెం చెప్పాలా
కొంచమే చెప్పండి
సరే చెప్తాం అది ఏంటిది అన్ని మసాలాలు ఉంటాయి చూడండి తిల్లో పల్లీలు ఆ దాన్ని రోస్ట్ చేసుకోవాలి ఫస్ట్ కొంచెం కలర్ డిఫరెంట్ బ్రౌన్ కలర్ కావాలి అది అయిపోయిన తర్వాత దాన్ని గ్రైండర్ చేసుకోవాలి అది చేసిన తర్వాత అన్ని కొంచెం మ్యారినేట్ చేసుకోవాలి
ఓ
ఉమ్ మ్యారినేట్ వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ చేసిన తర్వాత ఫస్ట్ ఆ గ్రాండ్ చేసిన మసాలాస్ ఉంటాయి చూడండి అవి యాడ్ చేసుకోవాలి ఆయిల్ లో ఆయిల్ యాడ్ చేసిన తర్వాత అది కలర్ మొత్తానికే చేంజ్ కావాలి కాల అది బ్రౌన్ కావాలి అంతాసేపు దాన్ని
చల్ జా ఫిర్
కలుపోవాలి కలుపుకో ఆ మంచిగా కలుపుకోవాలే అది అయిపోయిన తర్వాత చికెన్ యాడ్ చేసుకోవాలి దాన్లో
ఓకే
చికన్ నైటీ పర్సెంట్ కుక్ అయిపోయిన తర్వాత ఆ గ్యాస్ ఏమో కొంచెం లోగా పెట్టి. ఆ కొతిమీరు హరేమిర్చి హలు అవి ఏమేం డ్ చేసుకుంటారు ఇగ మాన్ ఇష్టం. అవి యాడ్ చేసుకోవాల్
ఓకే అంతేనా రెసిపీ రెడియా ఇగ ఓకే తింటే మరి రుచి రావాలి కదా
అవును హు
ఉమ్ ఇంకా అండి మరి పండుగ రోజు మీది స్పెషల్ ఏంటిది, ఏం చేస్తారు పండుగ రోజు స్పెషల్ మీరు?
మేము బిర్యానీ చేసుకుంటాం. మీరేం చేసుకుంటారు?
ఓమ్ బిర్యానీ చేసుకుంటాం, సేమ్యలు చేసుక్
ఉమ్ బిర్యాని, సేమ్యా సేమే
ఆ పండుగ టైనా వెళ్తారా అండి. మీరు? అవునా
ఉమ్ లేకపోతే వాళ్ళేస్తారు.
ఓకే ఇంకా మీ ఇంట్లో అందరు ఏం చేస్తున్నారు?
కూర్చున్నారు. మీ ఇంట్లో ఏం చేస్తున్నారు?
మా ఇంట్లో ఇఫ్తాయి పంచుతాన్నం, అండి.
చలేం ఇవాళ
అవునా అండి, ఎందుకు?
హ ఆ కొంచెం హెల్త్ మంచిగలేరు అందర్నీ ఫీ వరు, దగ్గు, స్టమక్ పెయిన్లు అవే. ఉహ్
రెత్ కూశుంట అన్నారు కదా. అండి ఏమైంది.
ఆహ్ కొంచం హెల్త్ త్ మంచిగా లేకుండే. అది పీరియడ్స్ ఉమ్ ఉమ్
ఇంకా అండి. చెప్పండి పని అయిపోయిందా?
ఆ అయిపోయింది. మీరు చేసుకున్నారా అన్ని పనులు.
నేను చెయ్యలేదండి. మా మమ్మీ చేసుకుంటుంది.
ఉమ్ హు మమ్మీ చేసుకుంటుందా?
అవునండి ఇంకా మీ మమ్మీ ఏం చేస్తుంది.
ఆహాహ్
మీ మమ్మీ ఏం చేస్తుంది?
మమ్మీ కుడుతుంది. మ
అవునా. అవి మీకు వచ్ చ్చా మిషన్ కుట్టడం.
ఆ వచ్చు. మమ్మీకి గూడా వచ్చు, నాగూడా వ
అవునా. బలే డ్రెస్లు కుడతారంట. ఇగ మీరు?
అవును ఆహ్ ఆహ్ ఆహ్
అవునా ఇంక చెప్పండి? మీకు ఇట్లా వాట్సాప్ లో మెసేజ్ ఆ అండి
మీకు కుట్టోచ్చా
అవునోచ్చు అండి కానీ మీకన్నా మం చిగా రాదు
అవునా
అవునండి మీరంటే పర్ఫెక్ట్ అదే నిజమండి
చెప్పాలి ఇగ
ఇంకా గ్రూప్ లో మెసేజ్ ఇది వాట్సాప్ లో మెసేజ్లు వస్తున్నాయా అండి మీరు కాల్స్ మాట్లాడండి అనేసి అవునా అండి మరి రెస్పాన్స్ అవుతుండ్రా
రెస్పాన్సు ఇంకా గ్రూప్లో ఏం పెడతలేను నేను కొంచెం బిజీ ఉండే హు
ఓకే ఇరొం తోడి ఇంకా చెప్పండి
చెప్పాలే
అడుగండి చెప్తాను
ఏమైంది
ఏమైనా అడగండి చెప్తాను మీకు ఫుడ్లో ఏమి ఇష్టమండి చికెన్ ఇష్టమ అందుకోస్ అందుకోసమే మీరు రెసిపీ బాగా చెప్పారు ఆ నవ్వకండి ఎంత జన్ హుమ్
అవునా ఇప్పుడు సాయంత్రం చేయాలా కుకింగ్ లేకపోతే ఉందా
లేదు మా మమ్మీ ఈ రోజు తొందరగా వండింది పెసర పప్పు టమాటా చట్నీ అయ్ పోయింది పని ఈవినింగ్ చి నైట్దిి
నైట్ అయిపోయిందా ఇగ మేము స్టార్ట్ కూడా చేయలే ఇగ మెల్లగా సెవెన్ తర్వాత స్టార్ట్ చేతం
అవునా మీరు ఎప్పుడు తింటారండి నై
నైట్ పన్నెండు లేకపోతే లెవెన్
అవునా అమ్మా అంత లేేటా ఆహా
హుమ్
కండి
ఇఫత్తరి తింటాం కదా అందుకే ఏం తినం బుద్ధి కాదు స్టమక్ ఫుల్ ఉంటది
ఈ రోజు మరి ఇఫతార్లు ఇంట్లో ఏం చేశారు
ఏం చేయలే ఇవ్వాళ అయితే ఫ్రూట్స్ హుమ్
చెతాది
మీరేం చేసుకున్నారు ఇంట్లో మరి తార్లో
మా ఇంట్లో మ మమ్మీ ఫ్రూట్సే బయట నుంచి తెప్పించుకుంది కాది బాబోయ్
ఏమైంది
బబ్బర్లు అ అది ఉడుక పోసి దానికి హుమ్ అది మంచిగా దాంట్లో ఆయిళ్లో చేసింది
అవునా బజ్జీలు లెక్క చేసిండా బజ్జీలు
బజ్జి కాదండి బబ్బల్లు ఎత్తండు గింజల్ గింజల్ కాదు
ఆహా మరి ఏంటిది
దానికి మాయిస్టర్ గాని అది బొబ్బర్లు ఉడక పోసి దాన్ కీ మంచిగా
మ్మ్ హు
అప్పుడే చెయ్యండి ఇంకా అండి
చెప్పాలె
మీరే చిట్కానీ ఏ
మీకు అన్నీ పని మ్మ్ మ్మ్ కూర్చున్నాం
అవునండి నాకు అన్ని పనిలచ్చు కానీ ఒక బిర్యానీ తప్పేం రాదండి
బిర్యానీ వచ్చా లేకపోతే రాదా బిర్యానీ రాదా నేర్చుకోండి అదే సింపుల్ గా ఉంటది
అవునా
ఆ అదే సింపుల్ గా ఉంటది
నాకు బిర్యానీ బాగా ఇష్టం కానీ తిన తింటా కానీ చెయ్యడం రాదండి
అవునా నాకు చేయడం కూడా వచ్చు తినడం కూడా వ
అవునా మీరంటే ఒక లేవలండి మీది
అబా మీరే పెద్ద మనిషీలు మీరు పెద్ద మనుషిలు కదా
మీరే పెద్ద మనుషులండి
మీరే
అవునా అండి ఇంకా అండి మరి నాకు నేర్పిస్తారా బిర్యానీ చెయ్యడం
నేర్పిస్తాం
అవునా సరే సరే ఇంకా అండి
కట్ చేస్తున్నాం మరి బాయ్
ఓకే అండి బాయ్